ఉ
ఆ వినిపిస్సుందా అండి
ఆ విన్పిస్సుందండి మీకు ఇన్పిస్సుందా అండి
ఆ వినిపిస్సుందండి
బా ఉన్నారా అండి
బా ఉన్నం మీరు బా ఉన్నారా
ఆ ఏదో ఉన్నాం అండి అలా
ఏమైందండి
ఏం తల నొస్తుందండి చానా
అవునా టాబ్లెట్ ఏసుకోగూడదా పంకోగూడదా
పంకున్నామండి అయినా తగ్గలేదు
అవునా అంతే అండి అదీ వెళ్ళాలన్నప్పుడే ఎళ్పోతుంది
ఆవును ఏం జేస్సున్నారు
ఏం లేదండి ఖాళీగ ఉన్నం
కాఫీ టీ స్నాక్స్
ఆ కాఫీ తాగానండి ఈరోజు
ఏమో మీరు మామూలుగా తాగరు కదా
ఆ తాగను ఈరోజు తాగానండి
మీరే చేసారా ఆంటి చేసిందే
లేదండి ఆంటినే చేసి నాకు ఇచ్చారు అంటే నే ఆ నేను కూడా చేస్తా అండి
ఆ
ఉమ్ అంటే ఇన్స్టాంటే కాబట్టి
అవునులేండి ఏం తిన్నారు మధ్యాహ్నం
నేను ఎగ్గ గోంగూర పప్పు అన్నం తిన్నానండి
బా సూపర్ కాంబినేషన నేను మిరియాల రస్సమ్ అన్నం చికెన్ కబాబ్ తిన్నా అండి
ఇది ఇంకా సూపర్ కాంబినేషన్ కదండి
మీ కాంబినేషన్ నచ్చిందండి
ఐ డోమ్ ఉ ఏం జేస్తాము ఏమండి విశేషాలు
మీరే అండి చెప్పాలా ఏం చేస్తున్నారు రోజు ఎలా టైం పాస్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసారా
ఆ టైమ్ పాస్ ఆ ఏదో అయిపోతుందండి టైం పాస్ మామూలుగా రోజు లేశినామా
ఉ అంతే లేసినామా తిన్నామా తెల్లారందా పండుకుని లేశ్నాం
అవునండి ఇదే సరిపోతుంది ఏదో ఒక వర్క అలా హమ్ మీ సమయం మీరెలా కేటాయిస్తారు
నేనేం చేస్తా అండి క్లాసులు జాయిన అయితాను కొంతసేపు క్లాస్ తింటా కొసేపు పడుకుంటా కాసేపు తింటా
ఉహు
ఓ రీల్స్ చూస్తా
ఉమ్ రీల్స్ చూస్తే సరిపోత్ తుంది అండి టైం అంతా సాగిపోవడానికి
ఆ ఏం చేస్తామండి బోర్ కొట్టిన కూడా రీల్స్ ఒకటే మనకు టైం పాస్
ఆ
ఉమ్
రీ ఆమ్ ఇంకొక్కసారి మనం ఇన్స్టాగ్రామ్ లో పోయినము అంటే ఇంకా ఈజీగ ఆ తెలికోకుండనే చెయ్యలు పోతా ఉంటుంది కదండి ఉమ్
ఇంకేమండి మీ ఫ్రెండ్స్ ఫోన్ చేయలేదా
ఆ చేస్తూ ఉంటానండి
ఉమ్
మామూలే ఇంకా
అవునులే అండి
ఉమ్ మీరు
నేనెవరకి చేయలేదండి ఫోన్ కాల్స్
అవును
ఉమ్
మీ ఫ్రెండ్ మీరు ఫ్రెండ్షిప్ గురించి ఏమనుకుంటారండి
నేను ఫ్రెండ్షిప్ గురించి చాలా అనుకుంటానండి బొక స్వచ్ఛమైన ఫ్రెండ్ ఒకరున్నా చాలని నేను అనుకుంటాను
అవునవునండి అది అది మాత్రం నిజమే కదా
అవునండి పది మంది ఉన్నా కూడా ఎ ఒకరున్న చాలండి
అవునండి
మీరేమనుకుంటారండి ఫ్రెండ్షిప్ గురించి
ఫ్రెండ్షిప్ గురించి అంతే కదండి ఇప్పుడు ఆ ఎంత మంది ఉన్నారని కాదు మన కోసం ఎప్పుడు ఎవరున్నరనేది ఇంపార్టెంట్ కదా
కరెక్ట్ కరెక్ట్ అండి
ఉమ్మ్ ఎవరున్నారు కానీ కొన్నిసార్లు మనకి చానా మందితో కూడా ఉపయోగం ఉంటుంది
అవునవును కరెక్టే అండి ఎవరితో ఏప్ ఏ రోజు ఏ
ఏ ఉపయోగం వస్తుందో మనకు తెలీదు
అవును అందుకే అందరితో మంచిగా ఉండాల
తో మంచిగా ఉండాల
అవునవును
ఉమ్మ్ మీకు అలా ఎవరైనా ఉన్నారాండి
ఉన్నారండి నా ఫ్రెండ్స్ అందరూ టెన్త్ క్లాస్‌లో ఇద్దరు ఇంటర్లో ఒక ఇద్దరు డిగ్రిలో ఒక ఐదు మంది ఎంసీఏలో ఒక ముగ్గురు ఉన్నారు అక్కడక్కడ కొంచెం కొంచెం కొంచెంమంది
మ్మ్ఉహ్మ్ చానా పెద్ద గ్యాంగే అండి అయితే
ఉన్నారండి ఫ్రెండ్స్ ఉన్నారంటే ఉన్నారు ఆపదలో ఆదుకునే వాళ్ళు
మ్మ్ఉహ్మ్ అంతేలేండి
ఆ
ఈ కాలంలో కావాల్సినది అదే కదా ఎప్పుడూ ఆపద వస్తుందో తెలిదు కదా
అవునవును కరెక్టే అండి చెప్పలేం ఏ టైమ్‌లో ఏ ఏమన్న రావచ్చు ఏమన్నా జరగచ్చు
అవునండి అం అంటే ఇప్పుడు సిచ్యుయేషన్స్ కూడా అలా ఉన్నాయి లేండి బయట
అవునవును
ఉమ్మ్
ఏదో ట్రిప్ పోలేదాండి
లేదండి ఎక్కడికి పోలేదు
మొన్న ఎక్కడో పెళ్ళికి పెళ్లి ఎళ్ళినట్టున్నారుగా
నేనా ఏం పెళ్ళండి
మీ ఫ్రెండ్‌ది కదిరిది అనుకుంటా
ఆ అవునండి పోయేచ్చినం ఆ చానా బాగా జరిగిందండి
ఉమ్మ్ ఏమన్నా బాగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏం పెట్టిండ్రా
ఆ డ్యాన్స్‌లు అలా ఏం లేదు వాళ్ళ సైడ్ అలా పెట్రంటా అండి డాన్స్‌లు అవన్నీ
అవునులేండి కొంతమంది కొంత పద్ధతిగా ఉంటారు
ఆ అంటే వాళ్ళ సైడ్ అట్లాంటివన్నీ లేవంటా
ఉహుమ్ జస్ట్ పెళ్ళి ఒకటే
ఆ పెళ్ళి నైట్ రిసెప్షన్ ఉండ కానీ చాలా కామ్ గా అయిపోయింది
అవునండి ఫోటోసు
ఉమ్ ఫొటోస్ వచ్చిన గెస్ట్ సో అది ఎర్లీ మార్నింగ్ పెళ్ళయ్యే సారి కి అందరూ నైట్ ఆ అందరూ అందరూ అప్పుడే వచ్చేసిన్నారు సో
అవునులే
ఇంకా అట్లా ఉంది ఆ ఫుడ్ ఫుడ్ చాలా బాగుందండి చాలా వెరైటీస్ పెట్టిన వెజ్ ఎ అండి
వెజ్ ఆహా కొంతమంది నాన్ వెజ్ కూడా పెడతారు కదా
ఆ ఇప్పుడు తెలంగాణ సైడ్ అయితే పెట్టరండి
అవును తెలంగాణ మొత్తం నాన్ వెజ్జ్ ఏ
అవునండి అవును వాళ్ళంతా నాన్ వెజ్ మన సైడ్ అయితే పెట్రూ
ఆ బాగా ఎంజాజ్ చేశారా పెళ్ళిలో
ఉమ్ పర్వాలేదండి
ఎనీ డేస్ త్రీ డేస్ ఆ ఫోర్ డేస్ ఆ మీరుపోయినిది
త్రీ డేస్ అండి
బాబాబా బలేపోతారండి త్రీ డేస్ మీరు
ఇంకా ఏం చెయాలం డి మనల్ని వాళ్ళు అంతగా పిలుస్తున్నప్పుడు మనం పోకోకుండా ఉంటే బాగుండదు కదా
కరెక్ట్ వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వ అంతగా పిలిచినట్డుపోకుంటే బాగోదు
మనకి వాళ్ళ అంతాగా రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు
ఉమ్ కరెక్లేండి అ అవున అవున అవునండి ఉమ్ బాగా జరిగింది అయితే పెళ్లి
ఆ వీలయి ఇంకా వీలు కానప్పుడు మనం ఏం చెయలేం వీలై న్నప్పుడన్న వెళ్ళాలి కదండి
అవునవును కరెక్ట్లేండి ఏముందిలేండి మనం వెళ్తే ఎప్పుడో ఒకసారి కనిపోయిందేమి రోజు పోతామా
అంతే కదా
ఆమ్
ఇంకెప్పుడో ఒకసారి అలా పోయేది ఎప్పుడు పోలేదండి నేను కూడా ఫస్ట్ టైమ్ అలా
లేండి బాగుపోయినట్టే మీరు మూడు రోజులు అంటే
అవునా అండి
ఆ ఏం చదువుకోలేదా అండి ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా
ఆ ఏం ప్రిపేర్ అవుతున్నా అండి కొంచెం కొంచెం
ఆహా ఏం చదువుతున్నారు
ఆ నేను పైథాన్ మీదే
ఆ మి ఇక సోలా
ఉమ్
అవునులేండి ఇంత చదివిన ఒకసారి బెజార్ అనిపిస్తుందిదండి ఏం రానప్పుడు
అవునండి అంటే ఇప్పుడు బయట అసలా జాబ్ సిచ్యుయేషన్ కూడా అ అసలు సరిగ్గా లేరు కదా అండి
అవునవును నేను కూడా చదివినండి మర్చిపోయినాను అండి మళ్ళీ చదివే ఓపిక కూడా లేదు ఇంక నాకు
అహ అంతే అండి ఇంకా మనం ఇంక రోజు ఖాళీగా ఉండేసరికి చదవాలన్నా ఇంట్రెస్ట్ కూడా పోతుంది
చూద్దాం మళ్ళ వన్ వీక్ గ్యాప్ వస్తుంది మళ్ళీ ఫస్ట్ వన్నీ మర్చిపోయింటం మళ్ళీ స్టార్ట్ చేయల్ల
ఔ నన్ బదులు చదువుకు
హుహు ఆ ఊరికే ఉండ
అవును
ఉ
కానీ ఏదో ఒకటి చేసుకోల్లండి థింక్ చేస్తున్నాము అదే ఏం చేసుకోవల్లా అని
అంటే మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి ఈవినింగ్ ఒకట మీరు
ఆ అలా ఏం లేదు ఈరోజు చేసిన కర్రీస్ అన్ని అయి పసో వన్నకుమ్ అంటేన్నాయి ఆ ఈరోజు బాగ చేసారండి అందుకు అందరం తినేసాం అవునండి
అండి నైట్ టిఫన్ ఐటమ్స్ ఏద బెటర్ దోశ చపాతి ఉప్మాల
అవునండి మేము మోస్ట్లీ నైట్ టిఫెన్సే చేసుకుంటాం అండి
ఉ బెటర్ అంది అదిదతే ఈజీగా డైజెస్ట్ అయితాది హ అది హెల్త్ కూడా మంజిది బ్రేక్ఫాస్ట్ టిఫిన్సే
అవును కానీ మార్నింగే చపాతి తిన్నామండి ఇంకా మరీ నైట్ అంటే తినము
చపాతి టిఫన చపాతి లేకి
చపాతిలోకి ఎగ్ కర్రీ వేరే ఎగ్ కర్రీ అండి
ఉహు ఆఫ్టర్నూన్ ఎగ్ ఫ్రై మార్నింగ్ ఎగ్ కర్రీ
అవునండి
హ మీరు ఎక్స్ బాగ తింటారు అనుకుంట కదా
అవునండి తినాలండి హెయిర్ ఫాల్ అయితాంది సో ఎగ్స్ తినల్ల అని చెప్
ఎగ్స్ తింటే హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ తగ్గుతుందా
అంటే కొంచెం ప్రొటీను అవన్నీ కూడా వెళ్తాయి కదా
అవును హెర్ మాస్ కి ఎగ్ అప్లై చేసుకోవచ్చు కదండి ఊరికే అదే బెస్ట్
ఆ చేసుకోవచ్చు ఇలా తినడం వల్ల కూడా మనకి బెనిఫిట్ గా ఉంటుంది కదా బాగుంటుంది కదా సో అలా రోజు టూ ఎగ్స్ తినడానికి ట్రై చేస్తున్నాను
అవును మీరుద హెయిర్ కి తీసుకో హెయిర్ అదేమో దాని ఏమంటరు హెయిరూ ఆది తీసుకున్నారా హెయిర్ బ్లో డ్రయరా బ్లో హెయిర్ డ్రయరా
ఆ లేదండి ఇంకా తీసుకోలేదు చూస్తున్నానం అంటే తీసుకోడం బెస్ట్ ఆ ఊరికె దాన్ని తీసుకొని పక్కన పెడదామా అని ఆలోచిస్
ఆ మీరు ఎక్కువ వాడేటట్లు ఉంటే తీసుకోవాలి అంటే ఫంక్షన్స్ కో బయటికి వెళ్ళేటప్పుడు అట్ల ఆ గారది టూ బిలో టూకె లోనే వచ్చేస్తుందంట
అవునండి అవును చూసాకాని దాంట్లో బ్లోడ్రై రాదండి ఓన్లీ స్ట్రైట్నింగ్ మాత్రమే వస్ తుంది బ్లో డ్రైవ్ బో బ్లో డ్రై అంటే లైక్ ఏమంటారు ఉ. అదె హెర్ ఆరబెట్టుకోడానికి హెర్ ఆరబెట్
హెయిర్ డ్రైయర్ లాగాన.
అ హెయిర్ డ్రయర్ లాగాండి అది వే అది. అంటే అవి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అ రెండు ఆ సెట్ చేసు. చ్చు ఏది కాలో మనకి అది పెట్టుకొని చేసుకోవచ్చు సో బోత్ కొంటే బెటర్ కదా అని చూస్తున్నా.
అవునులేండి సరేలేండి మనం ఇంకొక్కాల్ మాట్లాడదాం.
ఉ సరే అండి.
ఓకే అండి.
బాయ్.
అ బాయ్.
అే